హలో ఆ చెప్పండి
మ్మ్ చెప్పండి ఏం చేస్తున్నారు
మ్మ్ చల్లగాలి కోసము బయట పాలుగ నీళ్ళు కూర్చొని చే స్టడీ చేరేసుకొని కూర్చొన్న
ఆ అవును అదిపోయిందన్నారే
లే బానే ఉన్నాది స్టడీ చేరే కదా బాగుంది
ఆ అంటే మొన్నేప్పుడో పోయింది ఒక రెండు మూడు దారలో అవి ఏంటివో
అవును యాల్లేదు పో బాలేదు బానే ఉంది పోలేదు యాడ
మ్మ్ హు ప్లాంక్ మార్చినారా దానికి
మా ప్లాంక్ మార్చేసినాం ప్లాంక్ కొత్తది తెచ్చుకున్నది ముందుది ఇట్లా వాటర్ పడి మొత్తం ఉబ్బిపోయి ఇరిగిపోయింది
మ్మ్
అందుకే కొత్తది తెచ్చుకున్నాము ఎంత వన్ ఎయిటీనే ఎంతో బట్ పెట్టి పట్టిచ్చుకున్నాం కొత్తది
అవునవును అంటే దాని మీద వాటర్గానీ ఏ వేయకుండా ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది
మ్మ్ సర్ లేకుండా ఉంటా కాని అందుకని ఈ మధ్య దాని ల్యాప్టాప్ యూజ్ చేసుకు నేను మా మాటికే దూరంగా పెట్నా
మ్మ్ మ్మ్ అదే వెస్ట్ అసలు కింద కూడా పెట్టకూడదు అంటే ఇప్పుడు చలికాలం కదా అద్ ఆ దీని కూడా అది అట్లా అయిపోతుంది
కదా అని ముందుగా ముందు దాంట్లో కూడా అట్లే చలికాలం అయ్యేపటికీ అంతా మా ఇలా మాయిశ్చర్ అంతా దాన్లేకి చేేరి చల్లగా అయిపోయింది ఇంగా ఒకసారయితే హీటర్ ఏసిన్నాన రూమంతా అంటే హీటర్ ఎక్కువ సేపు పెట్టేసిన నేను నోటీస్ చెయలేదులే
మ్మ్ మ్మ్ ఆ ఎవాపరేటర్ వాటర్ అంతా పోయింటాయి
మ్మ్ ఆ వేపర్ అంత దాంట్లేకి అట్లా లాక్కొనింది ఉబ్బిపోయిన్నింది
మ్మ్ అట్లయితే అక్కడ ఆ చేర్కి కూడా అది చిలుము అంతా వస్తుందనమాట అట్లాంత ఉంటే
మ్మ్ మ్మ్ అందుకే నేను మళ్ళా హీటర్ పెట్ట పెట్టలేదు మానేసినాను నేను హీటర్ పెట్టడం సోలార్ వాటర్ ఉంటాది సోలార్ వాటర్ పోసుకుంటాను
ఓకే అయితే స్టడీ చైర్ మంచిగా పనికి వస్తుందాంటా
మ్మ్ బాగా పనుకో ప బా పనికోస్తాంది చూడు ఇప్పుడు బయట కూర్చునే ఇంక బాగాత్తరం వస్తంది కదా
మ్మ్
ఇంటికి పోలేదా
బోలా అండి మా ఊర్లో మొహరం పండుగ జరుపుతాన్నారు
మ్మ్
ఇంకా మా తాత ఫోన్ చేసినార అనమాట. రేపు వచ్చేసేయి అందరుూ వస్తన్నారు ఇంకా నువ్వు కూడా ఒక్కతే మిస్ అయితావు అని.
అంతలే పోయిరండి బాగా సరే మంచిగా పండుగ జరుపుకొని రండి.
మ్మ్ మీరు కూడా చేస్తారా అది.
మక్కడ్లే అట్లాంటివి జరపరు మా ఊరికల్లా మా పక్క ఊర్లో జరుపుతారు. కానీ దా మేముంత మా ఊర్లో మా ఊరోల్లకి అంత ఇంట్రెస్ట్ లేదు. దాన్ల మీద ఆ పండగ మింద అయినా అది ముస్లిమ్స్ వాళ్ళు మాత్ర మట్టుకే జరుపుకుంటారని తెలుసు అందుక్ కానీ ఇం మా మేము పోయే పో పొయ్యేది లేదు.
అదేండి అది మామూలుగా ఒరిజినల్ స్టోరీ అయితే ముస్లిమ్స్ ఆ పండుగ చేసుకు. కోరం చేసుకోకూడదంట.
ఉన్లే.
ఓన్లీ హిందూ మాత్రమే చదువుకుంటారంట మా సార్ అప్పుడు చెప్పిండ అనమాట మాకు స్కూ. స్కూల్లో అదేందో ఒక పెద్ద కథ.
ఉహు.
ఇది యాక్చువల్ గా అసలు ముస్లిమ్స్ హేట్ చేయాల్సిన పడుగ కానీ ఎందుకో అందరు ఇప్పుడు. ఈ మధ్య అందరుూ వాళ్ళే ఏక్ ఎక్కువ ఉండి జరుపుతన్నారు అది నాకెందుకు అర్థం కావట్లేదు అని అప్పుడు చెప్పిండ అనమాట.
అవున్లే ఎందుకంట అవట్లా.
అంటే. అప్పుడు ఎప్పుడో పాతకాలంలో ఎవరో అదేమి. వాళ్ళు ముస్లింస్ నార్మల్ గా మనమాస్ చేసుకుంటారు కదా అట్లా చేసుకుంటా ఉన్నప్పుడు. హిందువులు ఎరో కొంతమంది అంతా పోయి ఆ తలల్ వాళ్ళ. తలలు నరికేసి వాటిని కట్లక్ కట్టుకొని ఇట్లా ఎగిరినారంట దాన్ని. ఇప్పుడు వీళ్ళు అలా వంటారంట. అంటే దాని గుండెం చుట్టూ తిరుగుతారు కదా.
ఆ అంటే వాళ్ళు ఏమన్నా చెడ్డోలేమో
అది ఎందుకో మరి మనకు తెలీదు మా సార్ చెప్పిండు స్టోరీ ఇది అట్ల చేసినారు అది ఈ పండుగ మీర్జార్. కుంటారు సో మేము అక్కడ అప్పుడు మేము అంటే ఐ మీన్ వాళ్ళు. వాళ్ళు పెద్దోళ్ళు చనిపోయినారు అనే బాధలో అట్ల ఉంటారంట.
అవున్లేండి.
ఉ కని ఇప్పుడెన్దుకో అంత ఇట్లా మారిపోతుంది అని చెప్పిండు మ సారు. మామూలుగా ఆ పండగ కోసము అంటే ఊర్లో అంతా వచ్చి చందాలు అట్లా ఇట్లా తీసుకుంటారు కదా. అవి కూడా ఇచ్చేవాడు తెలుసా ఇచ్చేవాడు కాదు మా సార్ అయితే అసలు.
అవునులేండి ఆయన మీ సార్ ఏం ఫిలాసఫీని నమ్ముతాడో తెలియదు కదా. అందుకలా.
వాళ్ళ పిల్లలకు కూడా అట్లే నేర్పిస్తున్నాడు ఆయ్యప్పతే.
అంతే ఇంగా.
అయినా ఇప్పుడు గుడా అదంతా ఏందండి ఇప్పుడు అందే ఐ మీన్. ఊర్లో అందరు ఊ ముస్లిం హిందూ పెద్ద చిన్న పిల్లోళ్ళు పెద్దోళ్ళు అని ఏం లేవ్. కున్న అందరూ కలిసి చేసుకుని పండగ అట్లాంటప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు.
ఉ ఆయన కూడా ఆ. ఇప్పుడు ఆయన నమ్మేదే వాళ్ళ కొ కొడులు కూడా నమ్మాల అని అనుకుంటాడు. అందుకనే అట్లా అయింటదిలే.
ఉ అయిన పెరెన్స్ ఉ లని వాళ్ళ ఆలోచలు పిల్లల్ మీద రుద్దకూడదు
రుద్దకూడదు కానీ ఈ ముందు కాలం ఉంది కదా అంటే నైన్టీస్ అట్లా
ఉ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు రుద్దరు అంటన్నారా
ఎందుకు రుద్దుతారు వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ థాట్స్ తనే పెంచుతారు
అంటే ఇప్పుడు మీరు ఉన్నారానుకో ఫర్ సపోస్ ఆ ఓకే ఒకవేళ మీకి ఇంక ఎప్పుడో మీకు పెళ్ళియ్యి ఒక కొడుకు అట్ల ఉన్నారానుకో అప్పుడు మీరు ఆ కొడుకుని క్రికెట్ నేర్పిరా
నేర్పిస్తుంది దాంట్ల ఏముంది ఆయన ఆ ఆ పిల్ మా పిల్లోడికి ఇట్ల అప్పుడు ఇష్టం ఉన్నదనుకో క్రికెట్ దాని కలే
ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ ఓచ్చినంక అప్పుడు నేర్పిరు కదా ఒక ఫోర్ ఫై ఇయర్స్ వాళ్ళు నడిచే వాళ్ళ లేదంట్ే ఒక బ్యాటుబాలిస్తారు వాళ్ళు చేతికి కదా అంటే మీరు అప్ ప్పుడే చెప్తాను అనమాట నువ్వు ఇది నేర్చుకో అన్నట్టు అది దాన్నే అంటారు
ఉ హు ఇప్పుడు నీకో ఎగ్జాంపుల్ చెప్తా ఇ బో ఆ అబ్బాయి ముందరా ఆ ఏ ఏడే ఒక ఫై ఇయర్స్ అబ్బాయి్ ముందడా నువ్వు స్వీటు పక్కనక హాట్ పక్కన పెట్టి హాట్ తిన్నమంటే తింటాడా స్వీట్ తిన్నమంటే తింటాడా
వాడికిప్పుడుకి ఏది మనం టేస్ట్ చేయిచ్చింటే అదే తింటాడు
ఉ అదే ఇప్పుడు స్వీట్ తిన్నాము తిన్ను తిన్ను బాబు అంటాము బాగుంటుంది కాబట్టి తిన్నెత్తాడు ఇప్పుడు హార్ట్ తిన్నమంటాము కారం అయితుంది కాబట్టి నేను తిన్నాను అంటాడు అట్లా వానికంటూ ఉంటుంది కదా లోపల ఇష్ట ఇష్టము లేదు అట్ల ఇప్పుడు వాడు ఇష్టం అట్ల ఏదన్నా ఒక ప ఇట్ల తిన్నడానికి వింటాము ఊ జేసీపీ కొనుకోరే బాగుంట ది అంటాను ఆ వాకి ఇష్టం లేదనుకో నాకు ఈ జెసిపిపోద్దు నాకు లారీ గల్లాటే ట్రిప్ ఆ ఇట్ల ట్రక్ కావాలాంటాడు అప్పుడు ట్రక్ కొని కొనిస్తాను అంతే కదా ఏమైందండి అ అ అంటన్నారు
క గౌదు ఏ ఇది ఎక్కిళ్ళు
ఎక్కిలు ఎక్కిలు పెట్టినాయి మాట్లాడినప్పటికి ఉహు
అ చ్చి
ఏమండి ఆ ఆ అంటన్నారు పాట పాడుతున్నారు
ఊ పాటలు కాదండి తినింది గొంతులో పడి ఎక్కిళ్ళ వస్తన్నాయి
ఉహు అందుకే మాట్లాడేటప్పుడు తిన్నకూడదు తిన్నేటప్పుడు మాట్లాడకూడదు అనేది పెద్దోళ్ళు
ఓ మై గాడ్ ఓకే. ఓకే.
మీర ఎంత మాత్రం మల్టీ టాస్కింగ్ అయితే ఇట్లా పనులు చేయకూడదండి.
మల్టీ టాస్కింగ్ అనేది కాదు. దూ జస్ట్ ఇంకా స్నాక్స్ టైమ్ లో తినుకోకుండా ఎట్లాంటారు చెప్పు అట్లాని ఫోన్ మాట్లాడకుండా ఉండలేదు కదా.
ఉ సెవెన్ అయితాంది ఇంగ ఏ స్నాక్స్ లే బ్యా టైం అయిదండి.
మీరేమన్నా ఫుడ్ ఆరు గంటలకే తింటర.
ఆరుగ అర్లేదు కదా ఇప్పుడు ఏడు అయితంది కదా ఎడ్కే బోయి తింటామ్
మ అమ్మ ఏం అట్లాది మా కట్ల అలవాటు లేదు. మేము అర్ధరాత్రిలో తింటాం దెయ్యాలగ.
అది కరెక్టే అండి ఇది కరెక్ట్ మాట అండి.
అ అవున్ మీరు కూడా పొద్దున్నే పొద్దున్న తింటారు కదా అట్లే రాత్రి ఒక గంటకి రెండు గంటల వరకు.
కీ క్
నైట్ షోలకి పోతే పన్నెండు గంటల వరకు.
ఉ అప్పుడుఉగేలే సినిమాలకు పొయినప్పుడు మాత్రం అట్లా జరుగుతాది అంతే.
ఉ అవును సినిమాలు అంటే ఇప్పుడు కొత్త సినిమాలు చూసేకి పోలేదా మీరు.
పోవాలా రేపు బుక్ చేసినాము రేపు బోయేసి చూసుకొని వస్తాం లెనిన్ అని.
చెప్పనే లేదు కదండి చెప్తే ఎక్కడ వచ్చేస్తాంమనే.
లేదు మా ఫ్రెండ్ బుక్ చేసినాడు నాకు కూడా తెలీదు బుక్ చేసినంక చెప్పినాడు.
అబ్బా మీకు అసలు అడుకోకుండా సినిమాలు బుక్ చేసే అట్లా అంత పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు.
అట్లా లేదాడా వాళ్ళకు వానికి మా ఫ్రెండ్కి చూడాల అనిపించింటు వాడు ఓగడే పోయి చూడలేదా అందుకని నాక్. నాకు కూడా బుక్ చేస్తాడు అనమాట నన్ను తోడకపోతాడు.
ఫ్రెండ్ జూడంగా అసలు
ఉ
మ్మ్ తనతో పాటు నిన్ను కూడా తీసుకుపోయి సినిమా చూపించే అంత గొప్ప ఫ్రెండ్.
మ్మ్ అది నిజమే లేండి కొంచెం మంచి ఫ్రెండే లెండి.
మ్మ్ మరి మీరు.
నేను మంచోన్నే నేను చాలా మంచోన్ని.
మరి మాకు ఎప్పుడు బుక్ చేయలేదే.
కానీ నా ఫ్రెండ్స్ కి నేను మంచోన్ని కాదు నేను నాకు మంచోన్నే బాగా.
ఏంది ఇది ఏ ఏంటి ఏంటిది అంటాన్నా.
నేను మంచోన్నే కానీ మా ఫ్రెండ్స్ కు నేను మంచొన్ని కాదు అంటున్నా. నేను మంచిగ ఉండడం. నేను మంచిగా ఉండడం వాళ్ళు చూసుకొని ఉండలేకుంటారు అన్నమాట.
ఛీమ్ అబ్.
లేకపోతారు ఇడి అరే నేను ఇప్పుడు పోయినా అనుకో. కాలేజీలో కూడా క్లాస్ లో పోయిననుకో అరే వీడు మంచోడు వచ్చారా వీడు పక్కన కూర్చోబెట్టండి అంటారు.
మ్మ్ అవునులే మీతో అ అసలు ఎవరు కలిసి ఉంటారు చెప్పండి ఇన్ని ఫిలాసఫీలు చెప్పె మనుషులతో.
ఆ ఇంత మంచోడు ఏంట్రా వీడు పక్కన కూర్చో పెట్టండి నీ ఇంతో మాట్లాడొద్దండి అంటారు.
త్తానం గురించి అమ్మో ఎక్కువైపోయింది ఇంకా బాయ్ బాయ్ బాయ్
బాయ్